ఆయితే మేరు ప్యాధోటోను హలో
హలో
ఆ గుడ్ ఈవనింగ్ అన్ ఎలా ఉన్నారు బాగున్నారా అహ ఆ డిన్నర్ చేసారా ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నాం ఉహు మీ పిల్లలు ఏం చేస్తారు నేను ఇప్పుడే డిన్నర్ చేసా ఆ ఉహు రోడ్ మే తిన్న తినిపిచ్చారా మరి
అవునండి తినిపి ఆ ఇప్పుడు మూడు సంవత్సరం
అహ ఈ సంవత్సరం స్కూల్లో వేస్తారా టూ అండ్ హాఫా ఈ సంవత్సరం ఎయ్యకండి మరి మళ్ళీ సంవత్సరం ఈ సంవత్సరం అంగన్వాడిలో పంపించండి మళ్ళీ సంవత్సరం పంపించండి
అదే చూస్తున్నామండి వాళ్ళ డాడీ గారు కూడా అద్దన్నారు
ఇంట్లో వన్ అవర్ టూ అవర్ ఏ బి సీ డి లు చెప్ ఏబిసీలు మొత్తం మనం నర్సరీ లేేయకుంట ఎల్కేజీ యూకేజీ అని వేసుకోవచ్చు
అవును గాని అట్లా తీసుకుంట లేరాండి నర్సరీలో
వేరే ఇంగ్లీష్ మీడియం లో కొందరు తీసుకుంటారు
ఎ అదే ఫాతిమాలో అయితే నర్సరీ నుంచే తీసుకుంటారట అండి ఎ త మీరు ఎంత టీచ్ చేసినా కూడా
చె తీసుకోరు ఇంతకు ముందు తీసుకుందరు ఏబీ సీడీలు చదిపిస్ తే రాపిస్తే తీసుకుందురు ఆ స్కూల్లో ఆ మా సార్ ఇప్ ఇప్పుడు వెళ్తారని ఇప్పుడే స్నానం చేశారు లంచ్ అ డిన్నర్ చేసిరు తర్వా రంజిసిరు వెళ్తారని అహ మా వారు మా ఎద్ద అబ్బాయి ఇద్దరు ఎళ్తరండి వాళ మా ఊరికి మా
సర అండి
ఆ ఇగ మార్నింగ్ వస్తారండి మాపే మస్తు మాకు ఇ ఇష్టమనవి ఇగ మా మా ఇగ మా తాతలా మా ఆయన వాళ్ళ తాతలు నాటి ఊరు వాళ్ళ ఇంటి సవారిద అంట నేన్ గుడ ఎళ్లినం ఆరు రోజులకు అక్కడ మౌలాలి పెద్ద సవారి అంటారు అక్కడ
ఆండి
కానీ ఇంగ బైక్ మీద వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఎళ్తారండి అది ఆ ఊరికేళ్ళాలంటే బస్సులు ఆ ఊరు లోపలికి పోవు
ఆహా ఎట్లాయినా కూడా ఇప్పుడు వెళ్తేనే కదా మార్నింగే వస్తారు కదాండి
కానీ ఇప్పుడు ఏమిన్నాయి కద అండి పోవడానికి అ అందు కే బైక్ తోని వాళ్ళద్దరు వెళ్తారు
అవునా అండి
రావడానికి కూడా ఇబ్బంది అయితది కొంచెం రోడ్డు నుండి లోపలికి బాగా లోపలికి పోవాల నడిచి పోడ ఇబ్బంది అయితది ముందు నడిసి ఉంటుంది అటు వాగు ఉంది అక్కడికి వెళ్లి అటు వతుంటే వాగులో కెళ్ళి నడుచుపోదురు ఇప్పుడు ఇట్లా షార్ట్ రూట్ అని పక్క నుండి పోయేకుంది
అవునా
తె మీరు వెళ్ళారండి మీ మీకు ఉన్నాయా మీ సవాళ్లు
అవునండి ఉన్నాం ఉన్నాయండి మా అమ్మ వాళ్ళకి కూడా ఉండే మా నాన్న వాళ్ళకి కూడా ఉండే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ కూడా ఉం
మీ మామయ్య వాళ్ళకి గూడ ఉన్నాయ మీ మామయ్య వాళ్ళకి కూడా ఉన్నాయా అహ ఆ అహ ఎల్లిర్ర ఎప్పుడన్న
ఆ ఏదైనా మో మోక్కులుంటాయి కదండి మొక్కు ఉందంటే మా పాప ఇగ లేదండి రోడ్ రోడ్ మీద సవారీలుగా చూస్తుంది గ దండి ఎట్లా ఎగురుతారు ఆ అట్లా ఎ ఎగిరి చు అవునండి
ఆ ఎగురుతా పిల్లలు ఇగ అంతే ఏది చూస్తే అది చేస్తారు ఇంకా నయం అప్పుడు మా పిల్లలయితే చిన్నప్పుడు బ్యాండ్తోనే ఆడుకుందరు సేమ్ ఎగురుదురు చేదురు చిన్నవి అవి కట్టెలు పట్టి ఎగురుదుటోళ్ళు
ఆ
ఇప్పుడు ఇగ పిల్లలు సెల్లులలా చూసి ఇంకా ఆడతలేరు కానీ ఇప్పుడు పిల్లలు లేకుంటే ఇంకా ముందు అదే ఎక్కువ ఆడేటోళ్లు
అవునండి
ఎందరండి మీరు అక్క చెల్లెలు తమ్ముడు
మేమాంటీ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి నేను ఒకటేనండి
ఎక్కడుంటారు మరి వాళ్ళు
వాళ్ళా అండి వేరే వేరే ఊర్లో ఉంటారండి ఒకరు ఆంధ్ర సైడ్ లేదండి మా చిన్న తమ్ముడు వచ్చిండు తెలంగాణలో ఉన్నాడండి
అచ్చచ్చ ఆ వేరే ఊర్ పక్క ఊర్ల ఆ
ఆ
పెద్ద తమ్ము వేరే ఊర్లో ఉన్నారు అచ చదువుకుం
చదువుకుంటున్నారండి ఇద్దరు ఇంకా
చదువు పూర్తి కాలే ఇంకా
అవునండి
మీరేం చేస్తరండి
నేను హౌస్ వైఫే నండి
హౌస్ వైఫ అచ్చచ్చ మీ వారు
మా వారు కూడా ఇంట్లోనే ఉంటారండి హౌస్ హస్బెండ్ అండి
అంటే ఎట్లా అండి మరి హౌస్ హస్బెండ్ అంటే ఎట్లా మీరు
ఆ ఎట్లా అంటే ఇగ పోషించుడు దేవుడు ఇగ మాకు పోషిస్తున్నాడు అండి
దేవుడు పోషిస్తాడా అట్లే అట్లా పోషిస్తా వొట్టిగా పాపం మీ ఆయనని బద్లాం చేస్తారు మీరు
లేదండి అట్లనె
అది తప్పు కదా
ఏదైనా జీతాం కి పని ఉంటే అది జాబ్ ఇస్తారంటారు కదా అండి నేను ఇట్లా హౌస్ వైఫ్ మా హస్బెండ్ గారి ఇంకా హౌస్ హస్బెం
హౌస్ వైఫ్ అచ్చచ్చ ఆ అచ్చ మీ అత్తమ్మ ఉందా మరి మీ అత్తమ్మ పని చేస్తారా అదే మీకు మంచి చాలా దేవుడు మంచొడు ఉన్నాడు మరి మంచి దేవుడు ఉన్నాడు అన్నట్ మీ
అవునండి అవునండి నిజంగానే అండి మూడు పూటలు అన్నం దొరుకుతుంద
కొందరికి చేసిన కూడా సరిపోదు
సరిపోదండి మా ఓ చెయ్యకపోతే కూడా మాకు సరిపోతది మిగులుతది అది కూడా అండి నా మిగలదండి
బరాబర బరాబర్
అండి
అహ అచ్చ మంచిగున్నది మరి
అవునండి
జోగు చేస్తారు మాతో
ఆ
జోగు చేస్తారు మాతో
అవునా అండి మీకు జోక్ లాగా అనిపిస్తుంది మీకు నవ్వచ్చిందా మరి నాన్న
ఆవును మరి ఇప్పుడు ఈ ఇట్లా ఈ టైమ్లలో ఎవరు జాబ్ చేయకుండా ఉంటారు అన్ని ఖర్చులు ఎక్కువ అనేనాయి మనకు
జిఎస్టి పెరిగింది అని జిఎస్టి హస్బెండ్స్ కి దిమాగ్ పెరగలేద అండి
సో దాన్ని మోటివేషన్ చేయాలి మీ ఆయనకు
మోటివేషన్ చేస్తానండి ఎంత కూడా మీ మనసు లో ఉంటదండి నే నీకు ఎంత మో మోటివేషన్ చేస్తే కూడా మీకు రావాలి కదా
రాదు కదా అచ్చ అట్ల కూడ ఉందా
అట్లా ఉండడం
అంటే మీ ఆయన ఆక్టివ్గా ఉండడన్నట్టా
యాక్టివ్ గా ఉండండి ఆయన మనసుకు అస్తేనే మ మంచిగా ఇగో ఏది మెరిస్తే పువ్వు అంటారు లేకపోతే
ఏ మెరిస్తే పువ్వు లేకపోతే ఏమంటరు సామెతలు నాకు రావు మామూలుగా సామెతలు రన్నింగ్ బాగానే సామెతలు వస్తానాయి
అవును అ మా అమ్మగారు చెప్తుండే నేను ఒక్కక్కసారి అహ లేదు నా నేను ఒక్కొక్కసారి అలిగి ఉం టె ఆ
ఆ చెప్పేది మెరిసే మెరిస్తే పువ్వు లేకపోతే
ఉష్కె అని చెప్పేదండి ఉష్కెకి మట్టి మట్టి ధూవేలు అని చెప్పేది హిందీలో అదే మా హస్బెండ్ కి ఉందండి
అచ్చిందన్నట్టు మీ మమ్మీ చెప్పింది మీకు ఇప్పుడు ఉప ఉపయోగించిన మా ఆ మాట ఇప్పుడు మీ మమ్మీ మాట మీకు గుర్తుకొచ్చే
అవునండి నిజంగానే కదాండి ఇప్పుడు నాకు అది అస్తలేదు కదా అండి నేను ఫస్ట్ బాగా అల్గే అల్గే టో
ఇప్పుడు అలు అలుగుతలేరు అన్నట్టు పెళ్లి అయిన తర్వాత అలుగుడు అలుగుడు ఉండది అది అమ్మ నాన్న మీన్నే అలుగుతారు పెళ్ళి అయిన తర్వాత అన్ని పోతాయి అమ్మ నాన్న మీద పెళ్లి అయిన తర్వాత ఎవ్వరి దగ్గర కూడా అది పోయితే ఎళ్ళి
ఇగ మేమే లైట్ తీసుకుంటాం ఇగ ఏదైనా చెప్తే కూడా తప్పది కదా అట్ల
అహ ఒక్కరె పాపనా మీకు
అవునండి ఒకరె పాపనండి
నచ్చి ఇంకా ఇంకేం కాలే మరి
ఇంకా ఇగ ఏదో ఇగ మా పాపకి ఏదైనా రాని ఇగ ఆడుకుంటారు ఇద్దర గల్పి
ఇప్పుడు ఉన్న ఇంకా ప్రిపే ప్రిపేర్ గాలేదా
ఆ అది కూడా ప్రిప్రెషన్ ఉం
అవును ఇద్దరు అనుకుంటేనే గా ఏదైనా
అది అనుకోకుండా కూడా జరుగుతదండి
అనుకోకుంట జరుగుతదా
అవునండి జరిగిపోతది ఒక్కక్కసారి రాదండి
అనుకోకుంట అన్నప్పుడు అచ్చేస్తదా మంచిగున్నాయి మీద్ద మీ మీ ఆలోచన చాలా బాగున్నాయ్
అవునండి
అవును మరి
మీ మీకెప్పుడైనా జరిగిందా అండి ఇక్కడ ఇట్ట
ఎట్ల అండి చనిపోకుంటనా మా పిల్లలు పెద్ద మా పి మా పిల్లలు పెద్దగా అయిపోయి మీరు మా పెద్ద అబ్బాయిది మ్యారేజ్ అయింది నాకు మన్మరాలు వచ్చింది ఇప్పుడు ఇంకా ప్లానింగ్ ఏం లేదు
ఆ థ్యాంక్యూ
ఇంకా నీ ఇంక చెప్ప
ఇప్పుడు ఇగ మీకు ఏం ప్లానింగ్ ఉండదండి ఇగ మన్మరాలిని
ఆడిపించుకున్నాడు ఆ పోషించాలి ఆమెతోని ఎట్లా టైమ్ సెండ్ చేయాలి ఆ మనాది ఉంటుంది ఇంగ ఏముంటుంది చెప్పం మీ పిల్లలతోనీ మీ మీ మాటలు మేము వినాల్సి వస్తది ఇప్పుడు
అవునా అండి అట్లా ఉండదండి పెద్దోళ్ళు పెద్దోల్లె ఉం
అట్లా ఏం ఉండది ఉ సరే ఇ బాబు అన్న మెలిసి ఉండ అదే
వాళ్ళు ఉండోద్దండి
అవుండోద్దు చెప్ప ఆ అది అంతే చిన్నోళ్లు చెప్ పిర్రు పెద్దోలు చెప్పిందని ఎప్పుడు అను
అనుకోవద్దండి అట్లా అనుకుంటే ఇగ మొత్తానికే వేరైపోతారండి
డి పోతది మ్ హు
సరేనండి
సరేనండి ఆ సరే మా త్ సర్ టైమ్ ఇచ్చినందుకు మత్ ట్లాడినన్ ధన్యవాదాలండి
ధన్యవాదాలండి థ్యాంక్ మీ